కారు తొందరనే యాక్టివేషన్ అయితు తేలిదు చాల సేపు అయితాంది
మనం
ఉమ్ మ్మ్
కే
మోన్న పొయిన్న నీ కొడుకు లా ఇంటికాడికి
ఇ ట్ల నీ బొండి ఆడతాంది
నిన్ చూడ అనక ఎత్తుడు వాళ్ళ పనే అదిగా
ఎడికొ నీళ్ళన్ని పంపిచ్చెకి చిన్న పిల్లా
ఏమో ఇక వాళ్ళు వినరు అందరు పిల్లలు ఒక్క తీరే మా ఫ్రెండ్ అంటాంది బొట్ పిల్ల పట్టుకొని తింటాండట ఆ బొట్టు పిల్ల పెట్టుకుంటాారు తీ తీసినడు తీసినవాడు చక్కగా తీయాక తింటాండట తీసినడు మళ్ళా చక్కగా తీసి ఉన్నాడు కదా తింటాండంట అనుకుంటా ఆవును అని అంటాండు
హ్మ్
మీ మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు వ్యవసాయం మే చేస్తారా
లేదు కూలీకి పోతారు
వేసాన లేదా మీకు
నాక్ ఏవ్
మేమేన్న నాగతాన
దాని తల్లి తంటాల పొమ్ కు టా
మీత్తయా
ఆ
ఉఓహ మంజోడే
ఇప్పుడు నీ కొడుగు చేసినాట్టు ఇప్పుడు నా కొడుగు చేస్తుండు
ఏం చేయాలి వామ్ము సతాయిస్తాను
ఓ పక్క పెడితే అన్ని పడ పోసిండు స
మత్త అంటది విీన్ని పట్టుకునే వాడుకంటే నాటయ్యబడున్నాయమంటది అంత బుద్ధిమంతురాలు అన్నట్టు నా కొడుకు
హ అంతే కా టారూ
ఏం చేద్దాం
అ హ్మ్మ్ వాళ్ళు పెద్ద వరి బడికి పోయేదాకా అంతే ఈగ
హలో ఇవాళ మదర్స్ డే ఆటా
మదర్స్ డే కాదు వుమెన్స్ డే ఉుమెన్స్ డే ఉమెన్స్ డే
ఏేం అయ్య అంటాల నీ కొడుకు ఏంో చేసినట్టున్నాడుగా
ఎల్లి బయలు పడిపోతాడు
హ మీ అతది విత ఏమో ఇ ఫోన్ ఘోరంగా హీట్కింది బా చెవుళు పోతానాయి నావి అయితే
ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది నాది కొంచెం చఛార్జింగ్ పెట్టి మళ్ళీ కొంచెం ఇ అలా కురదు కానిక మళ్ళీ అయిపోనుంచి హ్మ్మ్ ప మళ్ళా ఒక రౌండ్ పొద్దున స్నానం పోసినా మళ్ళీ ఒక రౌండు స్నానం పోయాలి
టైమ్ ఎంత అయితంది నాలుగ అయితాందా ఈ స్పీకర్ వచ్చినా మంచికుండ బాస్
స్పీకర్ స్పీకర్ వచ్చతే పక్క వ మంచిగాన్ని పలు చేసుకున్నాం స్పీకర్ రావట్లే
తాలకాయపోతంది స్పీకర్ వస్తేలదు ఏం లేదు
ఆ
ఇంకా నాయి ఈ రెండు కాల్స్ అయితే
ఆ నీ పని అయిపోతుది అమ్మ మాకున్నది పెద్ద కోసేది
ఏ ఈ మళ్ళా ఏంటిది మళ్ళా రిజెక్ట్ అయితే మళ్ళా మాట్లాడాలి
రిజెక్ట్ అయితయ
చూసి చెక్ చేసినాక రిజెక్ట్ అయితే మాట్లాడద్దా
ఓ మైగాడ్
ఊ లేకుంటే ఏమనుకుంటానావ్
ఓ
ఏమైంది మళ్ళ నీ కొడుక ఏమంటుంది
ఆ ఉంట
డేరు కదా
ఏనుంటి నాడు మాట్లాడకుండా నడుస్తా అంటే ఎటు పోత అని వత్తాండూ ఎనక
అందరకి పిల్లలు అందరు పిల్లలు బాధలే రికార్డింగ్న్న వేయడం వాళ్ళ అను
వాళ్ళు వస్తున్న ఆహా వాళ్ళు ఫస్ట్ నవ్వుకుంటారు కావచ్చు ఏంటి అ అందరు పిల్లలు ఉన్నళ్ళ ఉన్నారు అందరు మంచి వర్కర్స్ అంటారు
సారేమన్నాడు మంచిగా వర్క్ చేస్త ఏ ఏపీకి పోయే ప్రాజెక్ట్ మనకుొతుది లేకుంటే ఏపీకి పోతుంది అన్నాడు
అవును
ఏమైతదో ఇవి ఇంకా చూతలేరు కదా
ఆఆ
హ చూస్తే తెలుసు
తొందర ఇప్పుడు అయిపోయిన వాళ్ళు అందరు అందరూ మెసేజ్ పెడతారు కదా
హ ఆమె చేసింది పైసలు ఎపుడు పడతాయి అంటుంది దా
ఓ ఎమ్మటటి అడుగుతాక అతే ఫుల్ నావ వచ్చంది తెసా సలు
మనం ఇంకా కాల్స్ అంటే ఏటిదో కూడా తెల్వదటున్నాం మనం అ చేసింది ఎమట్నే పైసలు ఎప్పుడు పడతయి
కాల్స్ చేయడం అయిపోయింది ఒక్క నైట్ లోనే ఇప్పటి నుంచి టాందా మారి ఆమె
ఆవి నైట్ అంతా చేసింది పొద్దుగాల లేంగానే మెసేజ్ పెట్టింది
నైట్ ఇంతగానే ఈ పొద్దుందంక నాలుగు సార్లు మాట్లాడితేనే తలకాయ్ నోతాంది
ఆ అవ్ ఫోన్ ఓ లవర్ తోట్ గడుప్ తో మాట్లాడినట్టే మాట్లాడకునూడైతంది పోదుంధనుక
షి ఏమనుకుంట రంటే ఏవ్ ఊకే ఎవల్తోని మాట్లాడుతాంద్ర ఇది అనుకునేటట్ తున్నాదిది
హు ఈ మా ఇది మా అత్తమ్మ లేదు బైటికీ పోయింది ఇరవై నాలో గంటలు ఫోనె మాట్లాడుతవ్ ఎందిఅని అంట్టధిగ సూతే ఇగ పని లేద్ పని చేసుకో ఊకే ఫోన్ పట్టుకొని ఉంటావని అంటదిగా గదే నిన్నట్టుగా సన్మతి ప్రాజెక్ట్ లే కుంటే మంచిగా పిల్లలు నైట్ పండు న్నప్పుడు ఒక గంటల చేసి పెట్టేద్దుము ఇది ఇరవై నాలుగు గంటలు మట్ ట్లాడిన ఒడ్త లేదు తిరుతలేదు
చూడ్డానికి టెన్ మినిట్స్ అనిపితంది గానీ ఎట్లా పోతుంది టైం
టెన్ మనిట్స్ ఓ ఫైవ్ మినిట్స్ ఉన్న ఐపోవు
నిజంగా
హుమ్ మీ అత్ త్తమ్మ తిన్నదా మరి
తిన్న
జ మ్ హు హు
అత్తమ్మ తిన్నది పొద్దున
మధ్యాహ్నం తినదా
మధ్యాహనం తినది అత్తమ్మ ఒక్కటే పూట మళ్ళ నైట్
మీ అత్తమ్మ పాడ్ తిన్న ఆ సెల్ చుస్
ట ఇగ డైలీ అంతే
మ్ హు అల్వాటైదేమో ఆమెక్
ఆ
స నా కొడుకు ఒకటే ఆడుతాండూ ఆడుతాండు నీళ్లల్ల ఆడ్ తాండూ వడుతండు
ఇంకెప్పుడు తినిపితావ్ మరి కొడుక్కు
హుమ్
ఎప్పుడు తినిపిత్తావు వండిందా ఉడికిందావు
ఉడుకింది ఇ కొంచెం చల్లారాలి నీతోటి ఒక కాల్ మాట్లాడి తినిపిత్తిగా పని చేసుకుంటా.
ఆహాహ
మ్మ్ మీ హస్బెండ్ ఎప్పుడు వస్తాడు
ఈవెనింగ్ అయితది
ఓ మ్మ్ హ్మ్ కారుకు దీసుకుపోయిన్నేమో
మ్మ్ అదే చేపిచ్చి అయిపోయినంక వత్తా
ఏమే బిస్తాను వోయిండు మరందరూ
సర్వీస్ అంటే కడుగుతరు కదా క్లీన్ జే
క్లీనింగ్ కా సర్వీసింగ్ కా
అన్నీ జేత్తరు
మ్మ్ ఏవంటంది మీ అత్తమ్మ
మ్మ్ మా మామ ఫోన్ ఎత్తలే ఏం జేత్తలే ఇంకా
మీ అత్తమ్మకు ఉందా ఫోను
హలో మ మాది
మీ అత్తమ్మకు ఉందా ఫోన్
హలో ఫోని
హ్మ్ ఇంకా మరి
ఫోన్ పేలో ఫోన్ ఇంట్లోనే ఇంకోట్ ఉన్నిన్ అట్లాగాని దానికి చేరి ఎక్కువయ్య
నీ కాల్సిన మంచెస్ అడ్మిట్ అయితనాలే నిన్న మాయన్ని జీరోలో పడ్డాయి
అవునా బాయ వళ్ వ పె ఈ రోసు ఎందుకు పడుతయ్
ప్చ్ ఆన్సర్ చేయకుంటే జీరో పడతయిగా, మ్మ్ ప్చ్ అంటే వాళ్ళు ఒకవేళ లిఫ్ట్ చేయకుంటే జీరోలే పడతాయి హ్మ్ ఓ. రెండు లీజ్ చేత్తాను
అన్ని ఎన్నయినయ్ అమ్మ ఇప్పుడు నీతోనా ఫైవ్ అయినాయ్ కావచ్చు అంతే
ఆవ్ మరి అవి కంటిన్యూగా రాలేదా అట్లా అంటున్నా మేము మాట్లాడుకున్న నేను చేస్తే ఆమె వస్తను ఆమె చేస్తే నేనుస్తాను ఆగ ఆగ వైననబం మాకు తెల్వక ప్రాసెస్ ఆ అదే అంటారు ఇప్పుడు మీ అ నేన్ చెప్ చెప్పేదాన్ని ఉన్న కాబట్టి నీకు తెలుసు లేకుంటే నీక్కూడా అదే అవు ఇప్పుడు ఏమున్నా వాట్సాప్ లో ఎక్కడే చేస్ తోను ఎత్తకుంటే ఇక జీరో పడుతది వచ్చింది వచ్చినాక లిఫ్ట్ చేేయకుండా మళ్ళా రాత్రి మళ్ళ మాట్ చడంద బ
ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ల మాట్లాడాల
ఆహా అట్లా రావు ఆ కనెక్ట్ కాకుండా ఫస్ట్ జీరోనే పడతది కదా అవి పడ్డానికి ఇక మళ్ళ తరాతికి చేయాల సాయంత్రం అవి ఒకవేళ కనెక్ట్ అయితే ఏమ్ కాదు నిన్న మా ఫ్రెండ్ ది అటనే బిజి నాగా ఆమె ఇట్లే వాట్సాప్ కాల్ చేసినా అడి చేసినవి ఇద్దరం ఆమె ఎత్తె టైంకి నేన్ ఎత్తన్ నేను ఎత్తె టైం మెేతది ఇద్దరి జీరో వాడ కూచర్న్నా ఇక చల అట్లనే పది కాళ్ళు అయిపోయినాయి
ఓ టెన్ అయిపోయినయ అట్లా
తకుంట్రే జీరో సెకెండ్స్ అట పడ్డది ఆడ
అవును అట్లనేే పడతది ఫోన్ మాట్లా ఫస్ట్ మెసేజ్యాలి ఇప్పుడు నువ్వునాకు చేయట్లేవ అట్ల మె